హలో ఏం చేస్తారంండి?
ఏం చేస్తలే టీవీ చూస్తున్నా.
ఆ
నిర్మించేస్తున్నారు.
ఏం చేయట్లదండి. తిన్నారా?
అకటి
ఏం కర్రీ?
మాదా? పప్పు చారు.
ఏం చేస్తాండ్రో ఏమో?
ఏంస్తున్నా టీ వి చూస్తున్న సినిమా.
సినిమాలు చూస్తారా?
ఆ
ఊ ఇంకా
ఇంకేంలే మీరేం చేస్తున్నారు
నమి ఏం చేయట్లేదు అన్నం దినాలే ఇకా
తిన్లే
తిన్లేదు ఇంక
ఏం కరి
మాదా టమాటా పచ్చడి పాలకూర
అవునా
ఊ మీదేం మీదేం కరి మాకా
ఊ
ఎక్కువ పాలకూర పప్పు అట్లా పాలకూర పప్పు అంటే బాగా ఇష్టం ఊ
ఎటైనా ఎళ్తారా
సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్తాం సమ్మర్ లో ఊ
ఫంక్షన్ కి వెళ్తారా
ఫంక్షన్స్ కూడా వెళ్తాం అప్పుడప్పుడు అప్పుడప్పుడు వెళ్తా ఫంక్షన్స్ కూడా వెళ్తా
ఉ
ఉ ఊ. మీరు తిన్నారా
ఆ ఆన్
ఏం చేస్తుంటారు ఇంకా ఎక్కువ చదవడం రాయడం ఏమన్నా నేర్చుకుంటారా బాగా
ఆ నేర్చుకు
ఇంట్లోనే ఉంటారా ఎక్కువ
ఆ పార్క్ కి గ్రౌండ్ కి వెళ్తాం డైలీ ఒక్కొక్క రోజు
అందరిగల్సిఎల్తారా
ఆ
అవునా స్కూల్ స్కూల్ లో బాగా చెప్తారా
ఆ చెప్తం
పిల్లలకి
ఊ
చెప్తారా ఏం ఎక్కువ ఏం పచ్చడలు అవి ఏమన్నా పెట్టుకుంటారా
పెడతాం
పెడతరా ఏం పెడతరు ఎక్కువ
ఎక్కువ అయితే పెట్టిన పచ్చల్లూ తక్కువ పెడతాం నూరిన పచ్చళ్లు ఎక్కువ పెడతాం పెట్టిన పచ్చళ్లు సమ్మర్ హాలిడేస్ లో మామిడి గల దొరుకుతాయి కాబట్టి మామిడికాయలు పచ్చడి మా మమ్మీ పెడుతుంది
ఊ
ఊ
ఊ ఇంక
ఇకా
ఇంకేం చేస్తుంటారు
ఏం లేదు మీరేం చేస్తారు
ఏం లేదు కూర్చున్నా టీవీ చూస్తాను అందరు
ఉమ్
టివీలు సెల్లులు బాగా చూడాల బాగా అలవాాల అతే ఏంది పెల్గులు చూడొద్దాని అంటే చూస్తా ఉంటారు టీవీ చూడద్దంటేండరు స చదివేమో ఎక్కువ బాగానికి చెలిందిద్దనంత ఇనరు ఆసలే
మళ్ళసలు టీవి చూడనియరనుకుంట గా
ఆ చూడనియరా అని అంటే ఇక వింటారా అసలు పిల్లలు
ఉమ్
అసలు వింటే గా కదా అసలు తెలిస్తే కదా అసలు మాట్లాడడం చేయడం అట్లా అసలు ఎట చేయాల వినరు
మన్న ఫెస్టివల్స్ చేస్తారా
ఫెస్టివల్సా
ఉమ్
ఏం లేదు ఇప్పుడు పిల్లలకి ఏదో ఫెస్టివల్స్ అంటారు స్కూల్లో ఫెస్టివల్స్ అంటా పిల్లలకు ఆఫ్ సారి అట పిల్లలు అయి ప్రీపేర్ చేయాలి ఇంకా చెయలేదు ఇప్పుడు కాదు ఇంకా డ్రెస్ టైమ్ పడుతుంది పిల్లకి
అవునా ఉగాది వస్తుంది ఏమన్నా స్పెషల్ చేస చేస్తారా
ఉగాది కి స్పెషల్ ఏముే ఇంట్లోనే చేస్తాం
అవున ఇప్పుడు షాపింగ్ చేసారా
ఇంగ్ంటే ఇంకా అప్పడికప్పుడు చేస్తాం చేయాలంటె చేస్తాంలేదంటె లేదు ఉన్నయి వేసుకుంటాం ఇంత చేయాలని
ఉమ్
ఉమ్ అందరూ అందరుూ చేసేటోళ్ళు అంతా చేస్తూనే ఉంటారు షాపింగ్ షూగానీ ఈవరి బట్టి వాళ్ళు ఎవరిదాన్ని బట్టి వాళ్ళు
ఆ
ఉ ఇంకా ఏం చేస్తుంటారు
మీకు వచ్చా వంటలు
పులిహోర ఇ ఏమన్నా చేస్తారా పులిహోర ఎట్లా చేస్తారు
పులిహోర అనకు వంటలు రావు
ఉమ్ చేయడం నేర్చుకోస్తాయన్నీ చూస్తాంది ఎప్పుడేముది అన్ని వస్తూనే ఉన్నాయి సెల్లులలా చూడట కర్రీస్ చేయడం అవి ఇవన్నీ నేర్చుకుంటూనే ఉన్నారు ఇప్పుడు అన్ని ఏదైనా అన్ చూస్తనే ఉన్నారు అందులో వస్తనే ఉన్నాయ్ చేస్తనే ఉన్నారు
పోఓ
ఎక్కువ పిల్లలు ఏదైనా ఇప్పుడు పెద్దలు పిల్లలు కూడా నే సెల్లులు అయి అని చూస్తూనే ఉన్నారు చూస్తూనే ఉంటారు పిల్లలు నేర్చుకుంట వస్తానే వుం చేసిండ్రు హోం వర్క్ చేసిర్రు అన్నం ఇందకనే తిన్నాం కూర్చున్నా అంద టీ వి షోస్ స్తాం అ మ పిలలు పోస్తాంటారు టీవీ స్రీగా పెట్టారు చూడాలయరు ఏ ఇడ బయట కూర్చుం పిల్లలే
మంచి చదువుతారా
పిల్లల మా చూస్తే టీవీ చూస్తాంటారు ఎక్కువ ఎప్పుడో ఒకసారి చదువు త్తానే ఉంటారు ఏమైనా టీవీ బాగా అలవా చదివేటప్పుడు చదువుతారు చూసేటప్పుడు చుత్తరు ఎక్కువ టీవీకి అ గిది అయితాంటరు అంతే
ఎటైనా బయటికి వెళ్తాంటే వస్తరా
బయటిక ఆ వాల్ల మూడ్ ని బట్టి టీవీ చూస్తారు కదా ఎక్కువ వస్తా అన్నప్పుడు వస్తారు లేద అని అంటే ఇక బొమ్మలస్తే టీవీ కాన్నే కూర్చుంటారు ఏటకి రారు ఏటెళ్ళరు టీవీ వుంటే సరిపొతది వాళ్ల డాడి ఏమన్నానంటే ఇలా బెదిరిస్తే ఇక అటో ఇటో బయటికి వెళ్ళాలా వస్తరు లేదంటే ఇంట్లోనే ఉంటారు ఆవున్ బయటకొస్తే ఆ అన్నీ చూస్తంటారు పార్కు అని అవ్వని చూస్తనే ఇంక
పిల్లలేం జేస్తాండ్రు
ఏమ్ లేదు టీవి జుస్తన్నారు ఇంకా బడుకుంటారు ఏమ్ లేదు
ఏ ఫెస్టివల్ చాలా బాగా చేస్తారు మీరు
మేమ శ్రీరామనవమి చేస్తారు ఉగాది చేస్తారు మొన్న అది గాక శివరాత్రి వచ్చింది శివరాత్రి గూడా బాగా జరుపుకుంటారు ఇక్కడ శివరాత్రి అంటే ఒక పెద్ద పండుగ లెక్క చేస్తారు అం అన్ని వుంచే పొద్దున్నే లేచి స్నానాలు చేస్తారు మంచి అన్ని దేవుని కాడ పండ్లు అవి కొత్తగాలు కట్టుకొని సాయంత్రం మళ్ళీ దీపాలు పెట్టు పొద్దున సాయంత్రం నైట్ అంతా నిద్ర పోకుండా వుండడం గుడికెళ్ళడం శివరాత్రి గూడా బాగా చేస్తారు మా కాడ
ఫెస్టివల్స్ వచ్చినప్పుడు గుడికి వెళ్తారా
ఆ ఎళ్తాం వచ్చినప్పుడు ఎళ్తాం ఇలాంటి సంద ఇయే కదా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే కదా వెళ్ళేది గుళ్ళల్లకి మామొల్ టైం లో అంతా ఏమి వెలామ్ హామ్ మామూల్ టైంలో అంత ఎక్కువ ఏం ఉండదు క ఆ ఎటు మన్నా ఫ్రెండ్స్ వాళ్ళు వీలు ఎమన వస్తారో ఒక్కడ ఆడుకోవడం చేయడం ఫ్రెంస్ దగ్గరికి వస్తారా ఎవరైనా మీ ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు ఎవరైనా రెంస్ వస్తారుా ఫ్రెండ్సూ ఫంక్షన్స్ గలిసి ఎళ్తారా ఫ్రెండ్స్ గిట్ల అందరు స
అసలు
ఇంజాయ్ చేస్తార ఉ బానే చేస్తారు అయితే
ఆ
ఇంకా హోంవర్కులు గిట్లా ఏం బాగానే చేస్తారా పిల్లలు
ఆ
హామ్ ఇంకా ఏం చేస్తుంటారు మార్నింగ్ వస్తారా మళ్ళీ నైట్ పడుకుంటే
హు
మేం మార్నింగ్ సిక్స్ లేస్తాం పొద్దున్న ఆరింటికే లాస్యం పిల్లలు తొందర పట్టుకుంటే తొందరగా లేస్తాం పిల్లలు టీవీ సండరగధ ఎట్ల